తో హలో హౌ ఆర్ యు
హలో ఫైన్ అండి వాట్ అబౌట్ ఫైన్ ఫైన్ వాట్ అబౌట్ యు మీరు ఎలా ఉన్నారు అవునా తిన్నారా మరి
హలో లే
మేం చాలా చాలా బాగున్నామండి ఎందుకండి
తిన్నారా అండి మీరు
లేదా తినలేదండి ఇంకా తినాలి
ఎందుకండి ఎందుకు తినలేరు ఇంకా
అంటే ఓ ఇప్పుడే తిని ఏం చేయాలి అని
అవునా
ఇప్పుడే తింటే నాకు మళ్ళీ నైట్ ఆకలి అవుతుందండి నేను అసలకి ఆకలికి ఆగను
అయ్యో కొంచెం లేట్ తిన్నా బెటర్లేండి మీరు బానే ఆలోచిస్తున్నారు
ఏదో అండి కానీ డాక్టర్స్ అంటారండి సెవెన్ లోపే డిన్నర్ కంప్లీట్ చేసుకుంటే చాలా హెల్త్
ఆ సెవెన్ అంటే మనం పడుకునే టూ అవర్స్ ముందు తినాలంట అండి
అవునండి అంటే మనం ఎట్లాగో పడుకునేది ట్వెల్వ్కి కాబట్టి నో రీజన్ ఓకే యాక్సెప్టెడ్ కదా అండి
అవునండి మీర్ ఎయిట్ కి తిన్నా గాని ఏం కాదండి నైన్ కి తిన్న గానీ ఏం కదండి
అరె మా హాస్టల్ లో ఫుడ్ ఉండదు
కానీ పడుకోవడం అంత లేట్ పడుకోద్దు కదండి హెల్త్
కనీ అల్ వాట్ అయిపోయిందండి ఏం చేయమంటారు
మీరు ఫుడ్ తినడం కరెక్ట్ టైంకే తింటున్నారు కానీ నిద్రపోడమే కష్టం మంచి టైమ్ లో పడుకోట్లేరు
ఇగ పడు బాల్
మీ హెల్త్ ఖరబ్ అయిపోతది
ఓకేండి సరే నమ్మ ఎంద్ అమ్మ న పోయినా వాళ్ళు ఎవ్వర్ తేదు ఇన్ని రోజుల్ చసుకుని ఖచ్చితంగా
ఏమేందండి
ఇప్పట్ వరకు నా గురించి ఎవరు ఆలోచించలేదండి ఇప్పన్ నుంచి మీర్ చెప్పారని ఖచ్చితంగా తిన్
అవుననిన్ థ్యాంక్ యూ అండి
అన్ డెక మండి
ఉహ్ ఇంకేం చేస్తున్నారండి మీరు సిన్ మాలు చూస్తర అండి
సిన్ మాల్ చూడనండి నేన్ సిరస్ సిరీస్ చూస్తాను యూట్యూబ్ సిరీస్
సిరీస్ చూసారా ఏం సిరీషు
అంటే ఏద్ దోచ్ నా చూస్తున్నాండి సిరీస్ సొత చూస్తున్నాను
యూట్యూబ్ లో అన్ని సిరీస్ లు చూస్తారా
ఆల్ సిరీస్
ఆ రీసెంట్ ఒక సిరీస్ వచ్చిందండి నేను కూడా యూట్యూబ్ లో ఏ సిరీస్ వస్ అ సిరీస్ చుస్తానండీ
ఎమో చూడన్
రీసెంట్ అ ఒక సిరీస్ వచ్చిందండీ శీ తల్లీ
ఆ ఆ గీతాంజలి
ఆ ఆ మీర్ చూస్తున్నార ఆ సిరీసు
ఆ చూస్తున్నానండి అంత బోరింగే అన్పిస్తుంది తార్ సీల్ ఇంట్రెస్టింగ్ గా అయితే ఏం లేదు
అసలే హీరో అంత ఏమంత లేడు
సంతోష్ పూరి చేస్తున్నారు అందులో
మై సోదుందీ ఏమంట్రు హీరో వాడంతా బాలే అంత చ్ అంటె మెచ్యూ డ్ గా అం పే లేవ్
అవ్ అట్లుండాలీ
దానిమ్ కింకా దానికింకా హీరోయిన్ అతన్నీ ఈ
హిమంత్ చాట
ఇంకా హీరో హీరోయిన్ అతన్నీ ఇంక ఇష్టపడ్డం ఇంక అసల్ బాలేదండి
అవునండీ యజు వా అయిన అసలు ఏ మొత్తం అంతా యాటిటుడ్ చూపిస్తున్నాడు
అంత పిల్లబచ్చలా ఉండు
హ్మ్ ఇగంతే అండి గల్ సమ్ గద అంతే మారడు
హ్మ్ మంచిగె ఉంటే ఏంకాదండి అంత చిన్న పిల్లల్లా చేస్ కున్నా అండి
మీ వాయిస్ ఏంటండి బ్రేక్ అయితుంది ఎక్కడున్నారు మీరు
నేన్ దొడ్లోనే ఉన్నానండి అక్కడికే వినిపిస్తాదండీ ఇప్పుడు
ఇప్పుడు ఓకే అండి ఇంత ముందు బ్రేక్ అయ్పోయింది మీ వాయిస్ అంత
అవ్నా అండి ఏదొ టెక్నికల్ గ్లిచ్
అవునా
అవ్నండి హ్మ్మ్ ఇంకా అండి మరి
మీరు కొరియన్ చూడరా అండీ కొరియన్నూ చైనీసూ
లేదండి నాకు అలాంటి అలవాట్లు లెవ్వు
నా
ఆ తెలిగె
మరి ఢీ చూస్తరా అండి ఢీ
ఢీ అంటే ఎపిసోడ్స్ చూడనండి ఒకవేళ డాన్స్ బావుంటే అవి చూస్తా
నా ఎవర్ డ్యాన్స్ చూస్తరు
ఎక్కువా ఆ వరుణ్ ది పండూ సంకేత్తో
హ్మ్మ్
వాళ్లన్ చూస్త
అవ్నా జతిన్ది చూడరా అండీ జతిన్నూ
జతింది కామిడి ట్రాక్ బాంటదండి వాళ్ళది చూస్తాను
ఆ ఏమంటరు వాడి డ్యాన్స్ కూడ బాంటది
అవునా అండి
జతిందీ సంకేత్ ది సంకేతన్ని కొంచెం స్టన్స్ చేస్తడు కానీ
డ్యాన్స్ ఏస్తే బాగుంటది
మ్మ్మ్మ్
పండు చేస్తేనండి మొత్తం డ్యాన్సే ఇంకా రేర్ అంటే రేర్ గా స్టన్ స్టన్స్ కూడా ఎక్కువ చేయడు ఇంకా ఎప్పుడు
అదే ఐడియా వేరే వేరే థీమ్స్ తో వస్తాడు అండి తనది బాగుంటాయి
ఆ థీమ్స్ మళ్ళీ ఓన్లీ డ్యాన్సే ఇంకా ఇలా వీళ్ళలాగా స్టంట్లు చేయడాలు అలాంటివి చేయడండి నెక్స్ట్ ఇంకా రాజు కూడా అంత స్టంస్ చేయడండి డ్యాన్స్ చేస్తడు
రాజు డ్యాన్స్ బాగుంటుందండి నాకు రాజు చిటి మాస్టర్
మ్మ్మ్మ్ వాళ్ళు కొంచెం టెక్నికల్ గా కూడా కూడా యూస్ చేసి చేస్తారండి డ్యాన్స్
అవున
మొన్న చేసిన డాన్స్ బాగుండే అండి
ఏ ఏమి డాన్స్ అండి
ఎప్పునా డ్యాన్స్ చేూసినారండి బల్లే ఉండే
అవునా అండి తెలియదు చు ఎస్ రైట్
అవునా చూడండి బాగుండ ఇంకా పండుది కూడా ఏదో గల్లాగా వేషం వేసుకొని డ్యాన్స్ చేస్తున్నాడండి అంతా బాగుండే
చూడలేదండి చూస్తుంటా అయిపోయ
ఇంకా జతిందిి వీక్ బాగుంటదండి కానీ యూట్యూబ్ లో రాట్లేవ్వండి అసలు ఎప్పటి తప్పుడు ఈ వీక్ ది నెక్స్ట్ వీక్ వస్తుంది ఆ వీక్ ది ఆ నెక్స్ట్ వీక్ వస్తుంది అట్లా వస్తుంది వీక్ ఆ రోజే రావట్లేవు ఒకప్పుడైతే ఇప్పుడు ఏమంటరు వాళ్ళ డీ అయిపోగానే నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా వస్తుండే కానీ ఈ సార్ అట్లా ఇప్పుడు అట్లా రాట్లేవు
అంటే ఇప్పుడు ఇప్పుడు ఇప్ టి వి ల గురించి అమ్మేస్తు వస్తున్నాయండి కాబట్టి చ
ఈటీవి విన్ లో కూడా సబ్స్క్రిప్షన్ ఉంటేనే వస్తుందండి అందులో కూడా లేకుంటే సేమిం
రావు
లేకుంటే సేమ్ మళ్ళీ యూట్యూబ్ లాగానే ఈ వీక్ ద ఆ వీక్ వస్తుంది ఆ వీక్ ద ఇంకా నెక్స్ట్ వీక్ వస్తుంది
కానీ యూట్యూబ్ లో ఏమంటారు అది
ఏం మంటందడి
యూట్యూబ్ లో వీక్లీ ఫుల్ ఎపిసోడ్స్ రావట్లేవు కదండి ఇప్పుడు
వస్తున్నాయండి అంటే టూ పార్ట్స్ గా చేస్తున్నారండి డీని
ఆ తెలుసండి అవునా ఫుల్ ఎపిసోడ్స్
ఫుల్ అంటే మొత్తం ఫుల్లే రాదండి టూ పార్ట్స్ గ వస్తది ఫస్ట్ వెనస్డే రోజు ఒక థర్టీ మినిట్స్ థర్టీ వన్ మినిట్స్ వస్తది ఇంకా థర్స్డే రోజు ఇంకో థర్టీ థర్టీ వన్ మినిట్ వస్తది ఇంకా ఉ ఓన్లీ త్రీ రౌండ్స్ అంతే కదండి ఇంకా ఫస్ట్ రౌండ్ ఏమో ఫస్ట్ ఎపిసోడ్ లో అయిపోతది ఇంకా టూ రౌండ్స్ నెక్స్ట్ పార్ట్ లో ఇంకా
అవునా అంతగా అబ్సర్వ్ చేయలేండి అయితే
ఉ ఇప్పుడు ఇంక టూ పార్ట్స్ వల్ల అట్లా అనిపిస్తుందండి నేను కూడా ఫస్ట్ లో అనుకున్నా నండి డి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటది ఇప్పుడేంటి జస్ట్ థర్టీ మినిట్సె వస్తుంది అనుకున్నా మళ్ళీ తర్వాత నెక్స్తడే చూస్తే టూ పార్ట్స్ ఇంకా వచ్చినాయి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్టని చూడండి బాంటది
చూస్తాను ఎందుకు చూడను
ఊ
నాకిష్టమే డీ చూడడం
ఊ
ఇంట్లో ఉంటేనైతే ఖచ్చితంగా మిస్ అవ్వకుండ చూసేదాన్ని
అవునండి టీవీ ఉంటే చూడొచ్చండి
ఓ
ఊ టీవీలో ఇంకా ఎవ్రీ వీక్ ది ఆ వీకే చూడొచ్చు.
ఆ...
ఫోన్ లోనే ఇంకా ఈ వీక్ ది ఆ వీక్ అన్నట్టు జూస్తాం
ఊ ఇంచ అండి మరి
ఏమైందండి
ఇంకా
ఇవాళ మూన్ ఆఫ్ ఓచ్చింది బాగుందండి ఈవాళ మూన్ హాలో
హాలో ఒక్క నిమిషం అండి.
ఆ
ఒక్క ఒక్క నిమిషం అండి ఆ మాట్లాడండి ఇంకా నేను ఇంకా ఏం జేస్తురు మరి
ఏం లేదండి ఇంగా బయటున్నా గదా అండి ఇంకా మూన్ జూస్తున్నాను
అవునా! బాంద మూన్? వెదర్ ఎలా ఉంది బయట?
చల్లగా మంచి గాలి వస్తుందండి మూన్ ఆఫ్ మూన్ వచ్చింది
అవునా. !
ఇంకా చుట్టుపక్కన అన్ని లైట్స్ బాంది.
అవునా అండి
హ్మ్ ము
మంచి ఎంజాయ్ జేస్తున్నారైతే
మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా బయటకెళ్ళి చూడండి బాయండి